హలో
హలో అక్క వాయిస్ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఆ
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
వినిపిస్తుంద ఓహో ఏమేమి ఫ్లిప్కార్ట్ లోన మీషో లోనూ ఆఫర్లు ఇచ్చినారాంట ట కదా ఏమి
ఎయిటీ పర్సెంట్ అప్ టు ఎయిటి పర్సెంట్ మా చెల్లెళ్ళ కోసం చేశా నేను ఒకటి
ఒకటి చేసవా ఎస్ మీ చెల్లెల కోసమా
పంపీలే నీకి కాటన్ అబ్రెల కుర్తా ఒక టైపు అంటే సెట్ త్రీపి సెట్ ఏ అబ్రీలా కటింగ్ ఎ తక్కువ కాస్ట్ కి వచ్చింది ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఫైవ్ ట్వంటీకి ఏమో వచ్చిందా
ఎన్నో సిస్టర్ కోసం
త ఫోర్త్
ఫోర్త్ సిస్టర్ కోసమా ఫస్ట్ సిస్టర్ కోసమా ఓకే ఓకే మీ మీ చిల్డ్రన్స్ కోసం ఏం తీసుకోలేదా
అసలు నాకు యాక్చువల్గా సెల్ ఓపెన్ చేసే కూడా లేదు ఎనర్జీ కానీ అ సెట్లు అయిపోతున్నాయి నేను బు క్ చేసుకోవాలనుకున్నా యాక్చువల్ గా కానీ నేనున్ను లేసే లోపలే నా సైజ్ అయిపోయింది ఆ రోజు ఒక ఆఫ్ ఆఫ్ అన్నా బుక్ చే అపాఫ్ సైజ్ అన్నా చేద్దాంమని చేసినాం అంతే
అందులో నా సైజు కూడా ఉంటాయా
ఆ అన్ని సైజులు ఉంటాయి త్రిబుల్ ఎక్సెల్ దాకా ఉంటాయి నాది డబుల్ ఎక్సల్ ఎక్స ఎల్ నువ్వు డబుల్ ఎక్స్ ఎల్ తీసుకో ఒకటి డబుల్ ఎక్స్ ఎల్ సెట్ కాలేదు అనుకో త్రీ బుల్ ఎక్సెల్ తీసుకో అంటే మామూలుగా నా అందస్ ప్రకారం నీకి డబుల్ ఎక్స్ సెల్ టోటల్ సరిపోతుందక్క ఎక్సెల్ షోల్డర్స్ చెస్ట్ అవి సరిపోతాయి కానీ నీకు ఇది ఆ బిల్లి ఫ్యాట్ ఉంది కాబట్టి ట్టి డబల్ ఎక్స్ ఎల్ తీసుకో అది కూడా నీకు కొంచెం టైట్ అనిపిస్తుందంటె ట్రిబుల్ ఎక్సెల్ తీసుకొని హ్యాండ్స్ కి చెస్ట్ కి